హలో
హాయ్ అండి బాగున్నారా
బావున్నా
ఆ
అ అన్నర
హలో
హలో
ఆ చెప్పండి
బావున్నార్
బాగున్నాం మీరు బాగున్నార
ఆ బాగున్నానండి కృష్ణునయనందండి ఆ లేదు ఆ తిన్ననండి మీర ఇలా అండి
అది ఇంకా అవ్వలేదండి మీరు టిఫిన్ ఏం చేసారండి
దోషానండి
దోస న ఏ దోస్త చేస్తరండి
స్వీట్ గ చేస్తానండి గోధుమ పిండిల కొంచెం చెక్ ఎక్కరేసి వస్తారేదండి స్వీట్ దోశలు
తెలుస అండి
మా అబ్బాయి ఏం తినట్లేదుని అలా అయినా చేస్తే తింటాడని తిన్నాడండి కొంచెం పర్లేదు వాడి కోసమే
ఒకే ఇంక ఏం సంగతులు అండి
చెప్పాలాంటి
ఈ మధ్యలో ఏమన్నా షాపింగ్ చేసారా అండి
ఏంటండి
ఈ మధ్యలో ఏమన్నా షాపింగ్ చేశారా
షాపింగ్ ఏం లేదండి షాపింగ్ ఏం చేయలేదు కదండి డీమార్ట్కి వెళ్ళి సర్కుల్ తీసుకొచ్చానని
ఏంటండి అసలు బైటికి ఏమేళద ఏంటండి సర్పులస్లు డీమట్లలో కాస్ట్లు ఏంటండి అసలు
ఏ నల లేదు
హమ్ మీ సైడ్ గణేష్ పండుగ బాగా చేస్తారండి
వినాయక చవిత అండి
అవునండి
ఆ మీ బాగా చేస్తరు
చెప్పండి ఒకసారి ఎట్ల చేస్తరు
చవితి రోజు చవితికి ఒక రోజు ముందు వినాయకుడిని కొనుక్కొని వస్తామండి నేను
హమ్
ఒక రోజు ముందు కొనుక్క వచ్చేసేసి ఆ
గుళ్లో పెడతారాండి అటి మండపంలో పెడతర
అంటే ఒకటి మేము ఇంట్లో పెట్టుకుంటాం ఇంకొకటి మండ ఇంట్లో పెడతాం అంటే మా బజారు వాళ్ళ అందరం కలిసి మండపంలో ఒకటి పెడతారు ఇంట్లో పూజ చేసుకోవడానికి మేము ఒకటి పెట్తుం హమ్ అయితే అంటే ఇంకా ఇందు రోజు దగ్క్కడగా ఉన్నారు తీసుకోని వస్తాం వచ్చి మండపం అంతా ఆ మొత్తం అలంకరించుకుంటాం పూలతోటి మావిడ తటి ఇంకా లేదంటే ఏవైనా కొంచెం కొత్త కొత్త ఏవంటి కొత్త కొత్త ఇలాపో ఏదన్నా బయటె అంటే ఏమన్నా ఉంటాయి కదా ఇప్పుడు ఆ డెకరేషన్ చేసుకోడానికి చాలా సామాన్లు ఉన్నాయి కదా
అవునండి ఇప్పుడు చాలా కొత్త కొత్త కొత్తగా వస్తున్నాయండి ఇప్పుడు ఏమంటారు షీట్స్ కూడా వస్తున్నాయండి ఏమంటారు మన్న పాలిస్టర్ క్లాత్ అనే ఇస్తండి డిజైన్ చాలా బాగా వస్తుందండి అసలు
ఆ అ అదే తీసుకెట్టుకని దీనికి వారం ముందు నుంచే చెందలు కలెక్ట్ చేస్తమ అండి బజార్ లో చందాలు కలెక్ దసి అందరి దగ్గర తీసుకొచ్చి ఆ ఫస్ రోజు బయ పంతుల్ని గెలిచి అ ఏంటి ఇష్టమైన ఆ పిడి వంటకాలన్ని చేస్తామండి ఎట్లా అండి ఇంటి అవి తే బా
దేవుడికి బాగా
పులిహోర పాయసం అంత లడ్డు ఆ ఉండ్రాలు ఆ ఆ అది ఒక కాయ అంటరు అండి
ఎలక్కయా అండి
ఆ ఎలక్కయ్ ఆమ్ అది ఇంకా మామిడి పండ్లు ఒక ఐదు రకాల అది ఐదు రాకాల ఆ పిండి వంటలు ఐదు రకాల స్వీట్స్ అట్లా తీసుకొచ్చి అక్కేడ ఎసి ఆ రోజు పొద్దున్న ముహూర్తం చూసుకొని ముహూర్తం టైంకి పూజేస్తామండి మొత్తం టైంకిి పూర్తిచేస్తాము చేసేసి అ ము ముహూర్తం టైం కీ పూర్తి చేసినక ఇంకా ఆ రోజు నుంచి స్టార్ట్ అండి మా ఇంట్లో అయితే మూడు రోజుల వరకు పూజేసుకొని మూడు రోజుల తర్వాత తీసుకెళ్ళి ఆ పెద్ద వినాయకుడి దగ్గర మేము
ఆ ఇవి అచ్ ఇవి చెస్ స్తారండి మీరు ఇట్లా గోధుమ పిండి చేస్తారు కదండి దాన్ని ఏమంటర్ తాలికలండి బెల్లం తలికల్ చేస్తారా అండి
మ్మ్ ఎప్పుడు ఆ మా కాల్నీలో ఇగ తల అంటే అందరినీ పిలుస్తాం కదా అండి రోజకోక్కో ఓక్కరు ఒక్కొక్క నైవేద్యాన్ని తీసుకొచ్చి దేవుడి దగ్గర పెడతరు పొద్దున సాయంత్రం ఖచ్చితంగా పూజల్ చేస్థాము మ్మ్ వినాయకుడికి ఓ మూడు రోజులకు ఐదు రోజులకు సరస్వతి పూజ చేస్తం సరస్వతి పూజ తర్వాత ఏంటిది కుంకుమ పూజ చేస్తం కుంకుమ పూజ తర్వాత మళ్ళీ ఏంటి ఆ మళ్ళీ అందరికి భోజనాలు పెడతం
ఎన్ని రోజులు ఏడ్తరండీ ఇట్లా ఉన్నన్ని రోజులు పెడతారా
ఆ అంటే ఒకసారి పదమూడు రోజులు ప పదమూడు రోజులలాగా ఉంచుకుంటం కొన్ని సార్లు ఆ ఇగ ఉంటాయి కదండి వన్ మూడు తొమ్మిది ఆ ప
మూడు ఐదు తొమ్మిది
ఆ మూడు అయిదు తొమ్మిది అట్లా ఇగా ఇష్టం దాన్ని బట్టి మాకు వీలున్ బట్టి ఏ రోజు మంచిగా ఉంటే ఆ రోజు నిమజ్జనం చేస్తాం నిమజ్జనం చేసే రోజు ఉంటదండి ఇంకా మా బజార్ లో మొత్తం మీ అందరు పిల్లలు పెద్దలు ఎవ్వరు ఇళ్లల్లో ఉండరు పొద్దునా ఇంకా వాళ్ళు పూజ అయిపోయినా కానుంచి ఇంకా పులిహోర కలపడం ఇంకా అది ఏదైతే ఊరేగింపు చేసే బండి ఉంటది కదా దాన్ని అలంకరించడం దగ్గర దగ్గర ఒక పన్నెండింటి నుంచి స్టార్ట్ చేస్తే సాయంత్రం ఐదు ఆరుంటికల్లా అయిపోతే ఇగ ఏంటిది డప్పులోళ్ళు వస్తారు లేకపోతే కొంతమంది డీజే పెట్టించుకుంటున్నారు ఈ మధ్య ఒకప్పుడయితే డప్పులే పెట్టేపోళు
అ అవునండి డప్పులే ఫేమసే కానీ ఈ మధ్య అదేమంటారు ఎకువ డీజే
ఆ డీజే పెడతారు ఆ ఇలా అంగ తీసుకొచ్చేేసెసి పెట్టేస్తాను పెట్టేసేసి ఇంకా కిన్నతి పెద్దంత కలిసి ఆ మా ఊరేగించి ఉమ మా ఆ ఇంకా ఆ ముగింపించేయ్ టైమ్‌ కి, పులిహోర పంపిస్తాం ఊరంతా. ఆ మళ్లీ దానికి ముందు ఇంకా ఆరోజు. తీస్తం అనే రోజూ ముందు. అయ్య్ రెండు గంటల, మూడు గంటల ముందు. స్వామి వారి వస్తువులు అని వేలం వేసి లడ్డూలు. ఇంకా అయ్యన పంచా ఆ అయ్యన పెట్టిన వస్తువులు ఉం. అంతే కదా, నేనున్నా! హ్మ్, అయినా. ఆ అదే! ముందు దోతి, ఆ దోతి పై నాకి కండువా వేస్తాం కదా, అది! ఆ మళ్లీ దేవుడికి సంబంధించిన కలెక్షన్, అవ్వొని వేలం వేస్. స్తామండి. వేలం ఏసి. ఆరోజు! ఆ. ఆ సమయ అంటే! ఆ. ఆ సమయానికి, ఆ వేలం అయిపోయాక ఆ వేలం పైసలు వస్తాయి కదా అని, ఆ వేలం పైసలను తీసుకొని ఊరేగింపుకి, ఒకవేళ మాకేమన్నా అంటే! ముందు. చేసిన అన్నదానానికి గాని, లేకపోతే వేరే వేరే వాటికి చేసిన వాటికి ఎక్కడనైనా డబ్బులు తక్కువైతే, ఇవి అందులో కలుపుతామండి. ఏమన్నా మిగిలి ఉన్నాయనుకోండి. మళ్లీ అవి, వచ్చే ఏడుకోసం అని. మళ్లీ, అవి దాసి పెడతామండి. ఒకళ్ల దగ్గర దొర్. మీ వాళ్ల దగ్గర ఇంకా ఊరంతా ఊరేగింపించి వచ్చేసేసి, ఇగా లాస్ట్‌, ఇంకా మా దగ్గర ఆ నిమజ్జనం చేసే వాళ్లు ఏంటి? అందరూ పెద్దోళ్ళు చిన్నోళ్లు అందరం కలిసి వినాయకుడిని ఎత్తుకెళ్తాం. నైట్టియల్లి, మాది బ్రిడ్జ్ ఉంటుదండి! ఎర్ర్ అనమాట మాది చెరువు కాదు, ఇగా బ్రిడ్జ్ పైనుంచి ఒక పక్కకాని . మరి నీటిలో కూడా నిమజ్జనం చేయం ఎందుకంటే ఈయాలా రేపు వినాయకులు అని కెమికల్స్‌తో చేస్తున్నారు కదా. మట్టి విగ్రహాల దొరకవు మా దగ్గర, ఎక్కువ. మట్టి విగ్రహాలు దొరుకుతనేమో మట్టి విగ్రహాలే తీసుకుంటాం. ఎక్కువశాతం! లేదు, దొరకలేదంటేనేమో కాదు చెరువుకు, ఒక పక్కకాని నిమజ్జనం చేస్తాం. మరి చెరువు మధ్యలో కాకుండా!
సరే అండి! మరి. అంటున్నా!
నాయిస్ ఎవరిది?